హమ్ చెప్పుకో ఏం చేస్తన్నవ్
ఏంజ ఏం చేతన్నావ్
నిన్ ఏం చేయట్లేదు కాలి ఎ
బో ఇక్కడ హమ్ అబ్బో మ
బెండకై ఫ్రై యా ఏమి బెండకాయలు ఎక్కువ తింటార్ ఏంటి
అవును బెండకైల్ మని మంచిగ కనిపతను తెస్తా వారానికి త్రీ టైమ్స్ అన్న బెండకై ఫ్రై చేసుకుంటాం మేం హమ్ బెండకాయ తోటలే
ది
చాలానే
ఒకే ఆహ మీరు లగేజ్ సింది
లేేజ అలా గడిసింది ఎలా గడిసింది
అలా అంటే ఎలా బద్దనుంచి ఏం చేశావ్
పొద్దన్ లేసే ఇంగ లేసి ఆ ఇంటి పని చేసుకున్నము ఇంకా భై షాపింగ్ కెల్లాము
ఏ షాపింగ్ చేసావు
బట్టలు కొనుక్కునామ్
అదే ఏం షాపింగ్ చేసావ్ డ్రస్లా చీర్లా
ప్యాంట్ షట్లూనయ్ నేను జీన్స్ ఎస్కుంటానా మా అమ్మాయి జీన్స్ టీ మా అమ్మాయికి జీన్స్ కి కొన్నకెళ్ళాను
ఏం మీయమ్ మ్మాయ్ జీన్స్ ఎస్కుంటదా
ఆ ఏస్కుంటది మరి
మీరు డ్రస్లు ఏస్కుంటారా ఓ ఇంటి దగ్గరా బయటా
ఎక్కడ పడితే అక్కడ ఏసుకుంటాను
ఉమ్ మ్మ్ హ్మ్ కే నైస్ అంటే తెలుగు సంప్రదాయంగా చీర కట్టుకోరా.
ఈ రోజుల్లో సాంప్రదాయాలు ఎవరు పాటిత్తున్నారు చీర గట్టుకోవడానికి
మీరు పాటిచ్చరా
అందరు పాటిత్తేనే పాటిత్తాను ఎవరు పాటించట్లేదు కదే
మా అమ్మ పాటికు మా అమ్మ చీరే కట్కుంట్ మంచిదే మీరు కూడా కట్టుకొని చీర జీన్స్ కట్టుకుంటారా
ఊ మీరు చెప్పారు గాటి కట్టుకుంటాను ఈసారి
ఊహూ సరే
ఉంటారేటి
నేను డ్రస్సే కట్టుకుంటాను
ఓ ఏ జీన్స్ ఎట్టుకేసుకోరు మీరు
నాకేసుకోవాల
ఓ ఏ మీ డాడీ తిడతారా ఏసుకుంటేని
మా డాడీ ఎంత ననే వేసుకోను
ఓ మరే పెట్టనప్పడు ఎందుకు ఏసుకోవచ్చు కాదీ
మాది స్టేట్ నేస్కో
ఇంతకీ మీ డాడీ ఏం జేత్తారు
మా డాడీ ఆ పార్మర్
పార్ రా ఎన్ని ఎకరాలుందే మీ డాడి గి
నాలుగు ఎకరాలు
అబ్బో అయితే బా రిచ్ అయితే మీరు
రిచ్ ఏం కాదు ఎ దోలా అంతే
నాలుగు ఎకరాలుంటే రిచ్ గాడేటి రిచ్చే మరి
నాలుగై ఎకరాల ఉంట రిచ్ అయిపోర
తిన్ అర ఎకరం ఉన్న వాడె రిచ్చు నాలుగు ఎకరలా ఉన్న వాడు ఇంకా రిచ్చు
ఉమ్ అయితేమేం రిచ్చె
ఉమ్ మరే
ఉమ్
మ్ మీకి రోజ్ అ మీక్ ఎలా గడిసింది రోజు
పని కడితిం
పొద్దున్ మీరెం చేసారు
నా ఏడు గంటల్ లేచి బ్రష్ చేసి
అను
హి యోగ ఏం చేయలేదు ఈ రోజు
ఉహు ఇంకేంటి మి ఫ్రెండ్స్ గట్రా ఏం చేస్తున్నారు బాగున్నారు అందరునే
హుమ్ బాగున్నారు మీ ఫ్రెండ్స్ బాగున్నార
హుమ్ బాగున్నారు
ఫ్యామిలీ బాగున్నారా
ఆ బాగున్నారు ఇంకేంటి మీ బ్రదర్స్ గట్రా ఎంతమంది
మా ఒకడే బ్రదర్
హుహు మీ అమ్మగారు ఏం చేస్తారు ఎంతగానే
మా అమ్ టీచర్
ఓ టీచరా ఏ స్కూ కుల్ కి
ఇక్కడే మన దెగ్గర ఒక ప్రైవేట్ స్కూల్ ఉంటది పక్కన
ఉమ్
అక్కడ టీచర్ మా అమ్మ మథ్స్ మ్యాథ్స్ చెప్ కర్
ఓ మక్స్ టీచర్ వెరి నైస్ అ మీ అమ్మ
అ ఏంటి
అడిగేని చెప్పు మీ అమ్మని అంటున్నాను హ్మ్ ఇంకేటి మరి
ఇంకేం లేదు మీ అమ్మ ఏం చేస్ తరు
మా అమ్మ ఉంది
ఓకే
హ్మ్ నాది
టెన్త్ స్ టెన్త్ క్లాస్
ఓ టెన్తా
ఆ
మరి ఓ డిగ్రీ ఆ అయిపోయిందా డిగ్రీ
ఇంకా లేదు ఫైనల్ ఇయర్
ఓ జాబ్ కి ట్రై చేత్తున్నవా
మ్మ్ మీ దగ్ ఇక్కడ ఎండుంద
మా దగ్గర జాబు లేవంటే నేను డై చెయ్యండి హైదరాబాద్ లో బెంగళూరులో ఉంటాయి మా దగ్గర ఎక్కడంటయి జాబ్లు
అంటే మీకు ఏమన్న తెలిస్తే చెప్తారని
మీకు లాగా ఎక్కడ ఉన్నా వాళ్ళమేం కాదు కదా టైంలకి జాబ్ లు ఎతికి ఎక్కడ మీకు ఎకరాలు ఉన్నాయి కదా జాబ్లెందుకు ఇంగ మీకు
ఎకరాలు ఉంటే జాబ్ చెయ్యొద్ద
ఏంటిది జాబ్ నాలుగు ఎకరాలు ఉంటే జాబులు ఎందుకు ఇంకా
ఎక్క ఉంటా ఏంటి ఇంకా
అహ అందులో ఒక ఎకర రెండు ఎకరాలు ఆమెస్తే బోల్డబ్బే
బోల్ డబ్బే డబ్బు ర ఉండవదయి వద్దు కదా అందుకే ఆ కొండవడి ఇతామని
వడ్డి తిప్పితే అదే ఉంటది.
వడ్డీ ఇచ్చ ఇంట్రెస్ట్ పెట్టలేదు.
ఊ గేలు ఉంటే మాకివ్వు ఇంట్రెస్ట్ ఉంటేను.
అ లేదు ట్రై చేస్తాం.
మీ నాన్న కి సెప్పి ఒ పది లచ్చలు ఇప్పిచే
ఉ సరే
సరే అయితే ఊ
ఇంకేంటి ఊరు ఎలా ఉందే?
మా ఊరు బానుంది మా ఊర్ లాగా ఉంది.
ఊ మీకు ఏ పండగంటే ఇష్టం.
పల్ల
ఊ మీకు ఏపిస్త ఫెస్టివల్ ఏ పండగ అంటే ఇష్టంని అడుతున్నాం.
మాకా కుక్కిస్ ఇష్టం
మసా
ఊ
ఏందగానీ ఆ
అది మా పండగ కాబట్టి
అర్ధం కాలేదు.
అది మా పండగ కాబట్టి, మీరు క్రిస్టియన్స్ కాబట్టి మా క్రిస్మస్ అంటే ఇష్టం.
ఓకే అంతేనా ఇంకేం ఏం కావాల దెంటి దామ్మి ఇంపార్టెన్స్
ఇంపార్టెన్స్ ఏ ఉంది. దేవుడు పుట్టాడు మా కోసం అందుకే ఇంపార్టెన్స్ అండి
ఓకే
ఊ అంతే అంతకంటే గొప్ప అండగ ఏముంటది అదే మంచి ప త పతని స్త
నాకు క్రిస్మస్ అంటన్ ఇష్టం
ఏం మీరు కష్యితేనా
అ అవును
ఓర
హ
అ సరే అయితే మరి
ఆ ఇంకేంటి
అ ప్రస్తుతానికి తిలిసం కొడుకుడవంంట
బంటగా కోతినీసి పోడుకుంటార
అ కద మరి కలిసేస్ కలవాలి
అ
హలో ఏంట సౌండ్
సౌండ్ ఏమీలేదు మయకా మైక్ సోన్
ఓకే మీ చెర్చిలో పాటలు పాడతారా
పట గది గోలి పాటలు పడతా
ఉ
మ బాడ రా మీ బాడరా పాటా
పాడత
ఇ నేను కూడా పాడుతా మీకు ఏ పాతట్ ఇష్టం
చాలా పాటలు ఇష్టం నీక ఏ పాటలు ఇష్టం
నాకు అన్ని పాటలు ఇష్టమే దేవుడి పాట ఏ పాటలో ఉంది అన్నిీ మంచియే
ఏంటి
దేవుడి పాటా ఇష్టన్న అన్నీ పాటలు ఇష్టమే
ఆ ఓకే
అ
అడి పాటాల్ లిస్ట్ వేనా అంటే ఓ పాార్ట్ ఫేవరెట్ అని ఏదైనా ఉంటది కదా
ఉంటాయి కానీ కరెే ఒక అని ఉంది బోల్ పాటలు ఉంటాయి అే బోలెడు పాటలు ఉన్నాయ్ అన్ని ఇష్టమే
ఓకే
దేవుడు పాఠ మంచిందాని ఏముంది అన్నీ మంచి పాటలే
ఉ అంటే ఇంగ్లీష్ సాంగ్స్ అన్న మీరు ఇష్టపడతారేమని
మకు ఇంగ్లీష రాదు ఇంగ్లీంష నే
రాధా మీకి ఇంగ్లిష్ రాధా
ఉహు
కొంచమైనా వచ్చేమో కదా
పో తెలుగు నాటి ఏ
ఓ మాట్లాడన్నారురు కూడా ఇంగ్లిష్ హవ నైస్ డేథం బయ గుడ్ైట్ బయ